నేను మాట్లాడితేనే ఉం
ఆ అదే కట్టైపోయింది కాకపోతే దీంట్లో సెకండ్స్ టెన్ టు లెవెన్ ఫిఫ్టీ ఎయిత్ కి ఏమో కట్ అయింది కానీ చూపెట్టడమేమో ఇక్కడ తక్కువ చూపిస్తుంది.
అవునవును.
ఇది ఫార్టీ సెవెన్
అవునా ఓ నిది మనమైతే మొత్తం. టైమ్ అయితే చేస్తున్నాం కదా మనం కట్ చేస్తాలేదు అది కట్ అయితాలేదు. సరే
ఓర్నీ ఇయ్యాల పవర్ అయితే పోలేదు పోతుదామో అనుకున్నా మబ్బు అయితే పడతా సమస్తం ఫ్యాన్ వేసుకొని ఉన్నాను నేను.
ఆ హి హి అయితే ఇప్పుడు సునీత ఇప్పుడు సునీతక్క వచ్చిందన్నట్టా
మార్నింగ్ రావద్దు నాకు
ఆ మాట్లాడిందా మరి.
ఆ బాగున్నావా అంటే బాగున్నా అన్నారు. నేను స్కూల్ కి వెళ్ళే టైం కి తను బయటకి వచ్చింది.
మ్ హు అవును పిల్లలే తీసుకెళ్ళడానికి వచ్చింది కావచ్చు.
. పడుకున్నాడా కొడుకుని తీసుకొచ్చింది కావచ్చు. ఇ బిడ్డ అటు ఉన్నది కదరా?
అవును
మరి బిడ్డని వాళ్ళే అటు రాంగ్ గా డ్రాప్ చేస్తారు కావచ్చు
మ్
ఇ కొడుకుని తీసుకెళ్తారు కావచ్చు.
కావచ్చు.
వీడు ఒక్కడు వెళ్ళలేడుగదా అంత దూరము వెళ్ళొచ్చేమో గాని చిన్నోడుగా
వచ్చి తీసుకెళ్ళి రేపు ఎల్లుండి వస్తరు అట్టే డ్రాప్ అయ్యి అక్కడ వస్తారేమో వాళ్ళ వచ్చే వరకు ఈటి నుంచి తీసుకో
నాకు కూడ అట్లనే అనిపించింది నువ్వు ఇప్పుడు చెప్పేసరికి కొడుకుని తీసుకెళ్తుంది ఇక బిడ్డ వచ్చసి వాళ్ళు వచ్చేటప్పుడు చుట్టి నుంచి గ రావడం అక్కడ డ్రాప్ చేస్తే అయిపోతది
అది అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిట వచ్చేస్తారు ఏ ఇద్దర అక్కడ ఎట్ల ఇద్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు డ్రాప్ అయితారు అక్కడ వస్తరు ఆ అందుకని ఆ ప్లాన్ తోటి మీతో వచ్చింది
ఒక ప్లస్ పాయింట్ అయ్యింది
హు
చూడ్డం అయింది ఏ తీసుకెళ్లడం అయింది మళ్ళీ ఎందుకంటే అ అక్క రాలేదు అన్నమాట మిగలకుండ పన్ అయింది తెలిసింది కావచ్చు ఫోన్ గిట్ట చేసిండేమో అను
ఆహా లేదాక్క తెలిదు మరి నాకు ఇప్పుడు నువ్వు చెప్పేదాక తెలీదు
కూడ తెలియకపోయేది ఎందుకో బయటికి వెళ్ళి ఇంక సడన్ గా మోటర్ నుంచి వచ్చినట్టున్నది చెప్పేసింది వాళ్ళ విషయాలు నాకు అంత సాధారణంగా తెలవవు ఇప్పుడు వాళ్ళు అందరికి తెలిసినంక మాకు తెలుస్తాయి కానీ
ఉ
సడెన్గా వచ్చేసింది బయటికి
మరి ఇది ఎవరు చిన్న చిన్నమ్మ పోలేదా చుడనికి పోలేదు కావచ్చు
వచ్చనంక పోతరు పోరు తెలివదురా వాళ్ళ ఇంట్లోల్లో సరిగా పోతులేరు అయితే అవలేదా మనం పోయి ఎట్లా చేస్తం చెప్పు
అ
వాళ్ళ ఇంట్లల్లో సరిగా పోతలేరు అక్కడ వస్తలేరు వాళ్ళ సరిగా మాటలు లేవు అలయితే వెళ్ళి చూసి రావచ్చు ఇవాళ అక్కడి నుంచి ఎన్ని చదివుతే తెలియదు ఎప్పుడు వస్తోరో తెలియదు మనం
తిడతారు తిడతారు తిడ అది ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ అప్పుడో మరి రిసెప్షన్ అప్పుడో ఇ మా ఇంటి ముందు అన్నారు కదా వాళ్ళని పిలిచిర్రిట వాళ్ళు వాళ్ళు చర్చి కరుపుంది కదాచ్చు క్రిస్టియన్స్ కదా వాళ్ళు ఉమ్ అయితే పిలిచిటేప్పుడు పిలిచిర్రట పిలిస్తే వెళ్ళిర్రట వీళ్ళు మేం తింద్ వాల్ ఆటో ఫ్యామిలీ మెత్తం వెళ్లి తర్వాత ఇక కొన్ని ప్లేస్ కి ఇక చిన్న మొక్ తెలిస్తే చిన్నమ్మ వాళ్ళని పిలిచి తిట్టిందమట ఎందుకెళ్లిరు మేమే వెళ్ళలేదు మీరు ఎందుకెళ్ళిరు అని
ఉమ్ అట్లా లేదు గాని వాళ్ళు ఏదన్నా ఫంక్షన్ చేసి రమ్మని పిలిస్తే ఇక అప్పుడు వెళ్ళొచ్చు గాని ఇప్పుడు మనంతట మన మనం వెళ్ళడం సెట్ కాదు ఉమ్ అందుకే ఎవరు వెళ్ళడానికి
ఉమ్ వెనక ముందు ఉమ్ అది ఆ మధ్యలోనే ఏంటిది ఆమెకి పెయిన్స్ వచ్చినాయి కదా? పెయిన్స్ వస్తే ఇక హాస్పిటల్లో అడ్మిట్ ఉండే అడ్మిట్ ఉంటే అది ఎవరో ఆ రోజు ఏమో చేసింది చేసిందా రోజు
అవును ఈ పిన్ని పోయి రెండు రోజులు ఉండి వచ్చింది నైట్ నైట్ ఇక్కడ్నే ఆ పెయిన్స్ వస్తున్నాయ్ అనే సరికి నైట్ నైట్ పోయిండొచ్చింది తర్వాత ఇక్కడ సెట్ కాదనేసి అక్కడ్ తీసుకుపోయిండ్రు
ఊహు నార్మల్ నార్మల్ డెలివరీ నట్నా
అవునవును నార్మలే బ్లడ్ తక్కువ ఉందట అన్నారు. బ్లెడ్ తక్కువ ఉంది బ్లెడ్ అరెంజ్ జెయ్యాలి బ్లెడ్ అరెంజ్ చే బ్లెడ్ ఎక్కిస్తే నార్మల్ అయితే ఏదో తెల్వది మొత్తానికి ఏదో ఆనంగా విన్నా
అవునా ఊహు
ఆ వాళ్ళ పిన్ని వాళ్ళు సాబేసేటప్పుడు పోయ్యి మాట్లాడిన ఎట్ ఎట్లు ఉన్నది మీ అక్క ఎట్లున్నది అట్ ఇట్లా ఆ మేటర్ మాట్లాడంగా నాకు నిద్ర లేదు రెండు మూడు రోజుల నుంచి, అంటే ఎటు పోయినావని నేను అడిగిన అయ్యి నామా చిన్నగా మంచిగా లేదైతే హాస్పిటల్ లో పోయినా కడుపునొప్పి లేసింది అదంటే ఎక్కడ ఎ ఇక్కడ అన్ అన్నది
అవును ఊహు
ఇక్కడ లేదు మంచరాలు తీసుకుపోయినా అంటే నాకు తెలిసింది మాట కన్నా మాట వచ్చేసింది ఆ రోజు నిన్న ఆటోమేటిక్ చెప్పేసింది
ఆహా
ఉమ్ నేను వాళ్ళ అక్క గురించి అడుగుదామని నేను పోయినా
ఆ ఆ
ందా వాళ్ళ అక్క గురించి తింట గుణం అక్క గురించి తెల్సిందా?
ఉమ్ ఆ ఆ ఎవరే చెప్పేదక్కా ఉమ్ ఎవరూ అదే విమలెక్కనే చెప్పింది.
ఆ ఎద్దు బావు పొడిసేసరికి కాలు ఇరిగింది ఇక్కడ బొ మొక్కలురిగినాయి ఆమె మంచిరాళ్ళలోనే ఉన్నది, ఆమెకు ఆపరేషన్ చేసిండ్రు సాటర్డే రోజు
అవునా ఆహ అంటే అవి ఏం? తెలీదు జస్ట్ విమలక్క అన్నది అంటా గిట్లా అదేంటిను పిన్ని వాళ్ళ అక్కని ఇట్లా ఆవు పొడిచింది అన్నట్టు చెప్పింది. అవునా అన్నన్న ఇక అంతే ఆమె గురించి ఇక నాకు ఏం తెలీదు ఆ అప్పుడే నువ్వు కాల్ నువ్వా కాదు అన్నయ్య కాల్ చేసిండు సిద్ధు కోసం అ రేజ సిద్ధుని తీసుకొని వచ్చింది కదా అక్క
అవునవును
నువ్వు వంట చూస్తుండే అట అయితే సిద్దుని తీసుకొని వచ్చింది అక్క తీసుకొని వచ్చేసరికి తర్వాత ఇట్లనే చెప్తుండే అప్పుడే చెప్తుండే ఆలోచన అన్నయ్య కాల్ చేసిండు కాల్ చేసేసరికి సరే నేను మళ్ళీ మళ్ళీ సారి వచ్చినప్పుడు చెప్తా అన్నా అన్నది ఇగానన్నను అడగలేదు కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు నువ్వు గుర్తు చేసే అంత వరకు
నేను అదే అడుగుదామని పోయిన గురువారం రోజు గురువ అడుగుధాం అనుకు మాట్లాడి మాట్లాడి మాట్లాడి తినే టైం ఉంటలేదు నిద్ర కూడా టైం ఉంటలేదు ఏంది నా పరేషాన్ అన్నీ నాకున్నాయ అని పాపం బాధ పడకుండా చెప్పింది అయితే అక్కడ మీ అక్క దగ్గరకు అయితే వాళ్ళ పా బిడ్డాను ను వాళ్ళ మీ చెల్లే పోయింది. నువ్వు పెట్టుకున్నావని అడగేసరికి ఇదంతా బయట పెట్టిండు అప్పుడు వాళ్ళ అక్క తోటి వాళ్ళ చె చెల్లెను వాళ్ళ కూతురు పోయింది
ఉ ఊ
ఆయితే ఆ డీ మార్ట్ లా ఆవును వాళ్ళ పిన్ని వాళ్ళ అక్క తోటి వాళ్ళు చిన్న చెల్ల ఉంటది గుండ్లా పెట
అవునవును అవును అవును ఇంకొకమె పెన్చకల్ పేటమే
ఆ ఆమె కాకుండా ఇంకో ఆమె చిన్న ఆమె
వచ్చి ఇచ్చేయాల
ఆ ఆమెను ఆళ్ళా కూతురూ తోడు పోయిండ్రు మంచిర్యాలకి అదేనే పోయి ఉన్నారు కదా నువ్వు ఎందుకు నువ్వే పోయిన అయితే నీకు నిద్ర లేదని నేను అడిగిన
అప్పుడేనా ఆ టైమ్ లోనే ఆవునా ఒకే మరి వెళ్ళి చూసి వచ్చిండ్రా మరి
ఇక్కడ ఇక్కడ ఉన్న మీ ఇంటికడ ఉన్నప్పుడు చూసోచ్చింది ఆమె నీకు కాల్ చేసిన రోజు ఇన్సిడెంట్ జరిగింది
ఓకే
తెల్లారీ కూడా తీసుకపోలేదు నెక్స్ట్డే తీసుకపోయిండు టూ డేస్ ఇంట్లనే ఉండే పాపం ఊరుకుం
అయ్యో తీసుకుపోలే వాళ్ళా కొడుకులు ఉన్నారు కదా
ఒక్క ఒక్కడే కొడుకు పట్టిచ్చుకోలేదు ఇప్పటి వరకు పోయి చూడలేదు కోడలు తిరిగి చూడలే కోడలకు తెలిసు ఇంటికి తాళం వేసుకొని ఎటో ఊరికిపోయింది.
అబ్బా
పత్త జాడ లేకుండా ఎక్కడనో ఉన్నాడట ఫోన్ చేస్తే నేను రాను సత్తాది దాన్ని చూడ్డానికి నేను రాను నా మొత్తం పర్వంత పోగొట్టుకున్నది అదే పడుక్కుంది నేను దాన్నీ చూడ ఆన్నాడట
అయ్యో
రోతులు పాపము వోర్రు కుంటా ఉండే అయ్యో కాళ్ళు మొక్కుత దండం బెడతా నన్ను తీస్కపోండ్రి నాకు సుధెపోయిర్రి అది ఏదైనా వర్రు కుంట ఉండే వీళ్ళు చూడ లేక అలా చిన్న పిన్ని అచ్చి ధైర్యం చేసి తీసుకపోయింది
అవునా కాదు పక్కనే ఉన్నారు కదా వాళ్ళు అన్నయ్య తమ్ముళ్ళు ఎవరెవ్వరో
వాళ్ళు కొడుకుకు భయపడ్డారు మనం పోయి ఏమన్నా చేస్తే ఏమన్నా అయితే అ కొడుకు మనల్ని అంటాడు అళ్ళ కొడుకు తీసుకుపో తీసుకుపోని లేకుంటే లేదని ఈళ్ళు ఎవరు పట్టించుకోలే
ఐ అయ్యో
భయపడి ఇంత జరిగేసరికి ఆమె మస్తు గోస గోస అంటే గోస ఉండే ఆమెకు
అయ్యో
తనే
అవును అవునవును ఆ అబ్బో కాదక్క అట్లా అట్లు టూ డేస్ ఉంటే ఎఫెక్షన్ అయితది కదా మరి
అది వాళ్ళకి తెలవాలే కదా ఇప్పుడు వాళ్ళ చిన్న చెల్లి అచ్చే ఎట్ల అయితే అట్లా అయింది నడువ్ అని తీసుకపోయి అంబులెన్స్ ఫోన్ చేసి ఇగ డైరెక్ట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయిందట ఇక్కడ ఇంజెక్షన్లు లేేసి వాళ్ళు మంచిర్యాల్ పంపింరట ఇగ మంచిర్యాల్ పంపితే అక్కడ కృష్ణకుమారి ఉండే ఆమె చూ ఉన్నదేమో రెండు రోజు చూసుకొని ఆమె ఏటో టూర్ కు పోయింది ఆపరేషన్ చే ఆపరేషన్ ఉండే అయి అక్కడ వాళ్ళు అక్కడ చేసి మరి తీసుకొచ్చిండ్రా ఇంటికి తీసుకురాలేదా తెలవది ఆమె బీపీ కంట్రోల్ లేకుండా రెండు రోజులు బీపీ కంట్రోల్ కోసం ఉంచే బీపీ కంట్రోల్ అయినాక నంక ఆపరేషన్ చేసిండ్రు శనివారం రోజు
అవునాక్క ఎక్కడ చేసిండ్రు ఆపరేషన్ ఆహా కాదు కాదు కాదు బాడీలో ఎక్కడ
ఇక కాళ్లు ఫ్రాక్చర్ అయింది నడుము దగ్గరనే కాళ్లు నడుము దగ్గర ఫ్రాక్చర్ అయింది రాడబెట్టి చేసిండ్రు ఇంకా చెస్ట్ లో రెండు బోన్స్ ఇరిగినాయి ఆట
అబ్బా ఆహా
దానికి మరేం చేసిందో తెలివదిగా
అవునా ఉహు
ఫ్రాక్చర్ అయిపోయింది ఇక మనం నడవలేము లేవలేము మొత్తం ఇక్కడ ఇక్కడ లే
ఆ అవునా అయ్యో మరి అ పాపం అమెనీ ఎవ వరు చూసుకుంటారు ఇప్పుడు
ప్రజెంట్ అయితే కూతురు ఉన్నదట వాళ్ళ కూతురు
వాళ్ళ కూతురు ఉహు పెద్దమే కావచ్చు కదా
పెద్దామేనే మ్యారీడ్ అయింది పిల్లలు ఉన్నారు
ఉహూ ఉహూ
ఈ ప్రజెంట్ అయితే ఆయన ఉన్నట్టు తెలిసింది నేను అటు కల్పన వల్ సైడ్ పోతలేను
హా తెలుస్తది ఓకే ఓకే మీ శైలజక్క వాళ్ళు వెళ్ళి రత్న మరి చూడ్డానికి
ఆ సాటర్డే పోయి చూసొచ్చను ఆపరేషన్ రోజే
ఆహాహా
ఆపరేషన్ అయిన రోజే వెళ్ళి చూసి ఆ మంచిర్యాల కు వెళ్ళొచ్చిన
అవునా ఉహు
ఇక్కడ వస్తే మ మేము కూడా వెళ్లి ద్దామని అనుకుంటున్నాను నేను పాపం ఓల్డేజ్ కదా అనుకుంటున్నాను నేను కూడా
మొన్నట్లో వచ్చింది కదా అదేంటి వదినది వన్
ఆ ఆ
అ అది పెద్దగా అదే పెద్ద కర్మ చేసిన రోజు కూడా వచ్చింది వన్ మంత్ ది చేసినప్పుడు కూడా వచ్చింది కదా ఉహు వన్ మంత్ ఎప్పుడు వచ్చింద వచ్చిందా ఏమో నాకు గుర్తులేదు కానీ
దానికి వస్తది